హాయ్, హాయ్ అండి.
ఆ ఏం చేస్తున్నారు?
ఏం లేదండి.
అ మీకు ఏం గేమ్స్ అంటే, ఎక్కువ ఇష్టం.
నేను స్కూ లో ఎక్కువ అంటే, ము మ్యూజికల్ చైర్స్ ప్లస్. స్పూను లెమైన్ ఉంటుంది. కదా! లెమన్ స్పూను లెమన్ ఆరేస్. స్పూను గోలినిడిలో రన్నింగ్ కూడా, రన్నింగ్ కూడా. వెళ్తూ ఉండేదాన్ని, బట్ చాలా తక్కువ స్కిప్పింగ్ ఎక్కువ అండి.
ఆ అవును, నేను గూడా స్కిప్పింగ్ లో ఎ ఇప్పుడు స్కూల్లో అంటే, నార్మల్ గా ఆ జనవరి ట్వంటీ సిక్స్త్ కి ఆగస్ట్. అలాగే చేస్తారు. గదా ఇండిపెండెన్స్ డే, అలా ఆ టైం లో నార్మల్ స్కూల్ లో, గేమ్స్ పెడుతుం. కదా అప్పుడు ఎక్కువ నేను పార్టిసిపేట్ చేసేది, అంటే రన్నింగ్ ఎప్పుడు, నేను ఫస్ట్ సెకండ్. వచ్చేదాన్ని. హ్
అవునండి. నేను ఎక్కువ నేను ఎక్కువ ఫ్రైస్ ఇట్లాంటి మ్యూజికల్ చైర్స్ ఎక్కువ అండి
ఆ మ్యూజికల్ చేసి నేను ఎప్పుడు ఓడిపోయేదాన్ని
నేను ఎప్పుడు దాంట్నే ఫ్రై చేస్తూ ఉండే నాకు ఆ స్కిప్పి స్కిప్పింగ్ లో న అంతా ప్రాక్టీస్ లేదు బట్ ఫ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అట్లా వచ్చేది మీ స్కిప్పింగ్ బాగా ఆడతారా
ఆ స్కిప్పింగ్ కంటే ఫస్ట్ ఇది ఆ రన్నింగ్ ఎక్కువ ఇష్టము రన్నింగ్ ఎప్పుడు నేను ఎప్పుడు వదిలేసేదాన్ని అదది ఎప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని
ఇంకా వేరే గేమ్స్ సే ఆడరా అండి మీరు
కూడా కబడ్డీ కోఖోఖో నాకు ఎక్కువ గేమ్స్ ఎ ఎక్కువ ఇష్టం అంటే రన్నింగ్ ఖోఖో కబడ్డీ అవి ఎక్కువ ఆడేదాన్ని దానిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి
ఉ అంటే మీరు నేస్ నల్ కి అట్లా సెలెక్ట్ అయినారా ఎప్పుడైనా
ఆహా అలా లేదు కాని ఆ టెన్త క్లాస్ టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు రన్నింగ్ మండల్ లెవెల్ లో ఆడినను ఎయిట్ హండ్రెడ్ మీటర్
ఆ
స ప్రైజ్ వచ్చింది తర్వాత అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని అంటే తాలకాలు ఎవరు తీసుకుపోయిన అక్కడ ఆడాడు కానీ కానీ వాళ్ళు ఏదో అంతా మోసం చేసేసారు
అవను ఉమ్
అయినా గేమ్ గేమ్స్ ఆడడం వల్ల చనా హెల్త్ ప్రబ్ ఇషూ అంటే బెనిఫిట్ చాలా ఉంటాయి
అవునండి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇలాంటి గేమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు
ఇప్పుడున్న వాళ్ళు గేమ్స్ పైన ఎవరు టైమ్ స్పెండ్ చేయడం లేదు కాగానీ అసలు ఎ ఇప్పుడు ఫోన్స్ ఫోన్స్ ఏ పబ్జి నో ఇలాంటి ఎక్కువాలి అయిపోతున్నారు
లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఎక్కువ ఇవి ఐటీ అవి సంథింగ్ సంథింగ్ ట్రైనింగ్స్ గానీ ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు పెరూ స్కూలాలో
ఆ పి ఎవరికైనా సరే స్కూల్ అయినా కాలేజ్ అయినా మైండ్ కంటూ కొంచెం రి ఫ్రెష్ అంటూ ఉండాల ఎప్పుడు చదువు ఆ ట్రైనింగ్లు ఈ ట్రైనింగ్లు అనేది ఉండకూడదు
అవునండి
సమ్టైమ్స్ అంటే ఇలా ఏమైనా స్కిట్స్ గానీ ఇలాంటి చేపించి ఫన్ క్ ఎక్టివిటీస్ కానీ ఇలాంటి చేపిస్తేనే మైండ్ షార్ప్ అయితుంది కొంచెం ఫ్రీగా ఉంటారు ఎవరైనా
అవునాయి అవును ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఆడిచ్చే వాళ్ళు లేరు ప్లస్ స్కూల్స్ లో కూడా అట్లనే అయిపోతుంది పిల్లలు ఇంటికి రాగానే తల్లిదండ్రులు కూడా హోంవర్క్ చేయయి ట్యూషన్కి వెళ్ళు ఇవే అయిపోతున్నాయి పిల్లలకి ప్లేయింగ్ టైమే ఉండడం లేదు
ఇంకేమన్నా అంటే అది చదువుకోకపోతే ఇది చదుకోకపోతే ఫెయిల్ అయితే ఆ ఇంత ఫీజులు కడుతున్నాం అంత ఫీజులు కడుతున్నాం అని పేరెంట్సే అంటారు
అవునండి వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇప్పుడే
ఆ
అయినా చిన్న పిల్లోలకి ర్యాంకులు అవన్నీ ఎందుకబ్బా చదువుకో చదువుకోవాళ్ల. వాళ్ళ నాలెడ్జ్ కొద్ది వాళ్ళు చదువుకోవల్ల కాని
అవును హ్ అక్కడ టీచర్స్ ఫోర్స్ చేస్త్ సరు ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అంతా. చదువు పైనే ఉండాలి ఇప్పుడు డిస్టర్బ్ అయితుంది వాల్దా వె కు చదవడానికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు ఇప్పుడు.
అవును కదా మళ్ళీ
కొంచెం ప్లేయింగ్ టైమ్ ఇస్తే వాళ్ళ ప్లేయింగ్ టైమ్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం దాని మీద స్పెండ్ చేసి ఓకే చ నేను ఆడుకున్నాను ఇప్పుడు చదువు కు చదువుకోవాలి అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది.
ఈ ఎక్కడ ప్లేయింగ్ టైమ్ అబ్బా ఇప్పుడు పొద్దున్నేళ్ళు లేవ్వడం స్కూల్ పోవడం రావడం మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూషన్ పోవడం హోంవర్క్ చేయడం తినడం పండు కోవడం
అవును అవును
ఉమ్ ఇదే సరిపోతుంది పిల్లలకి వాళ్ళ గేమ్స్ అంటూ ఏ మైండ్ రిఫ్రెష్మెంటే ఉండదు అసలు ఇప్పుడు ఆ స్కిప్పింగ్ ఆడడం గాని లేకపోతే ఖోఖో ఆడడం గాని ఇలాంటివి ఆడం వాళ్ళ అసలు మంచికి ఆ బాడీ కి బెనిఫిట్సు ఉంటాయి మైండు రిఫ్రెష్ అవుతుంది.
అవునండి మీరు హ హాకిను ప్లస్ వాలీబాలు ఫుట్బాలు ఇలాంటివి ఏమి ఆడేవాళ్ళు కాదా.
ఆ హ అవేమి ఆడలేద్ గాని ఆ నా కాలేజ్ లైఫ్ లో త్రోబాల్ త్రోబాల్ ఆన్యాను. ను మా టీం ఎప్పుడు విన్ అయ్యేది ఆ త్రోబల్ అంటే మొహాలు పగిలిపోతాయి ఇహ్ ఇహ్
మీరు స్కూల్ లైఫ్ ఎలా గడిపారండి
స్కూల్ లైఫ్ అంటూ మాకు ఫ్రైడే ఫ్రైడే వస్తే డ్రిల్ ఉంటది.
ఉ
డ్రిల్ అంటే నార్మల్గా ఎక్సర్సైజ్లు చేసినట్టు పిఈటి చేపిచ్చేవాళ్ళు. ఇంకా గేమ్స్ అంటే ఎక్కువ కబడ్డీ ఖో ఖో రన్నింగు మళ్ళీ మా గ్రౌండ్ చ్ ఒక త్రీ ఫోర్ట్ టైమ్స్ రౌండ్ చేయమని చెప్పేవాళ్ళు
ఓకే
ఫయ ఫ్రైడే ఫ్రైడే డ్రిల్ కోసమే ఒక పీరియడ్ అంటూ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటూ ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎమ్ లేవ్
అప్పుడు అందరికి అప్పుడు అందరి స్కూల్స్ లో ఉండేవి పి పిటి పీరియడ్ అని. ప్లేయింగ్ టైమ్ కి అవ్వఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగా చ్ బాగా ఆడుకొని మళ్ళీ వచ్చే వాళ్ళం ఇప్పుడు అట్లాండివి. ఇదేవ్ టైమింగే లేదు స్కూల్స్ సెస్లో
మండ్ రిఫ్రెమెంట్ కోసం టైమ్ అంటూ ఎమ్ స్పెండ్ చేయరు అయి ఆ ట్రైని నింగ్లూ ఈ ట్రయినింగులు చ్ అది ఈ వర్క్ ఈ వర్క్ ఆ వర్క్ అని ఇదే సరిపోతుంది కానీ కంటూ ఒక పీరియడ్ అంటూ ఎమ్ లేదు అసలు
అవును యుఎస్ఏ లో కాద్ చైనా లో కొన్ని స్కూల్సెస్ లో మంచిగా. టైమ్ స్ పిల్లలకి యాక్టివిటీస్ ఎక్కువ ఇస్తున్నారు మన్స్ సైడే ఇప్పియా పిల్లలకి ప్రెజర్ పెడుతున్నది స్టడీస్ మీద.
ఎప్పుడు స్టడీసు ట్యూషన్సు హోం వర్కు ఇవే ఇంకా.
ఉమ్ పిల్లలకి చదువు తప్ప వేరే ద్యాసే ఉండటం లేదు ఇప్పుడు
ఇప్పుడు అవన్నీ అవన్నీ వాళ్ళు చదువుకోవడం అవన్నీ చేయడం వల్ల అసలు రిలేషన్స్ కొస్తే రిలేషన్స్ వాళ్ళు మామ అవుతారా అత్త అవుతారా ఇలాంటివన్నీ వాళ్ళ కి ఏం దెలీదు అసలు వాళ్ళు ఎప్పుడూ జనాల్లోకి కలసరు
అవునండి
వాళ్ళకు రిలేషన్స్ అంటూ ఏం దెలీదు ఏమన్న అంటే సాలు అం అంటీ అంకుల్అవొకటే తెల్
అవును ఎవ్వొరనైనా సరే ఆంటీ అంకుల్ ఫంక్షన్స్ కేమైనా అటెండ్ అయినాక చూడు ఫోన్ ఇస్తారు కూర్చోబెడతారు తప్పిచ్చి రిలేషన్స్ మీ అందరిని వాళ్ళకి పరిచయం చేయడం ఇట్లాంటిది ఏమి ఉండదు ఒకవేళ చేసినా వాళ్ళు మామొల్ క కుల్ హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ అంతే అంత వరకు మాట్లాడతారు ఇప్పుడు
అయినా ఎందైనా ఓల్ జెర్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అదే మనం మన ఏజ్ లో ఉన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడుయితే వాళ్ళు ఏమవుతారు మామ అవుతారా అత్త అవుతారా వాళ్ళు అంటే వెటకారం జేసేది గాని మామవర్స అయ్యే వాళ్ళ్
ఆ అవునండి
అలా ఆచారాలన్నీ బాగుండేవి ఇప్పుడు అలాంటివన్నీ పిల్లొల్లకేం తెలీదు అసలు
అవునవును మీరు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మీరు నీళ్ళు చల్లుకుంటారా వర్ సైన వాళ్ళకి
ఆ చల్లుకుంటారు అంటే నార్మల్ గా ఇప్పుడు మనం కట్టెల పొయ్యి అంటిస్తాం గదా కట్టెలపోయ్యి అంటించ్చినప్పుడు అది మసి వస్ వొస్తుంది గద నల్లగా ఆ బూడిద మస్సి అదంత ఫుల్లు అంతా పూస్కోనేదే
అవునవును
అది గుడా ఒక ఎంజాయ్ మెంట్ అసలు ఎంత వయసు అంటే అవ్వొళ్ళు తాతోళ్ళు గుడా పరిగె పరిగెత్తుకుంటూ మరి బొయ్ వరసయ్ నోళ్ళకు అందరికి పుయ్
అవునండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చల్లుకుంటారు ఎవరికి వరుసయిన వాళ్ళ్ తో వాళ్ళు అంటే రంగులు అట్లా ఏమైన్నా చల్లుకుంటే నార్మల్ గా నీళ్లు ఇట్లా ఇంట్లో ఉండే వాటితోనేనా
రంగుల అంటూ పల్లెటూర్లలో రంగుల అంటూ ఏం దాండ్ల కోసం డబ్బులు ఏమి స్పెండ్ జేయిర్ గాని ఇలాంటివే నార్మల్ గా మస్సీ నీళ్లు ఇట్లాంటివే జల్లుకుం
అవును మేము గూడా అంతే సంథింగ్ ఇంట్లో ఏదైనా పిండి లేదం టే ఉ అట్లా తీసుకో ఇంట్లో ఉండే వస్తువుల్లోనే చూస్తము
దాంట్లోనే హ్యాపీనెస్ ఎతుక్కుంటారు
హవునండి ఇంగ రంగుల కంటూ ప్రత్యేకంగా టై ఇది మనీ ఇన్వెస్ట్ చేయరు అబ్ అబ్బట్ అవి కెమికల్స్ కూడా
ఆ
రంగల్స్ యూజ్ సేయకపోవడమే మంచిది
మీరు స్కూల్లో ఉన్నప్పుడు గేమ్స్ కి వెళ్లెవాళ్ల బాగ
అవ్ గేమ్సు కి అంటే ఎక్కువ వెళ్లేదాన్ని బటు రింగు తెలుసా మీకు రింగాటనీ
ఆ రింగు అంటే ఇట్లా విసిరడం క్యా క్యాచ్ పట్టుకోవడం ఇద్దరు ఆడతారు గదా
ఆ అవునండి ఆ గేమ్ బాగా ఎక్కు ఎక్కువగా ఆడేవాళ్ళం మేము స్ సార్ వాళ్ళు ప్లస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కువగా అదే గేమ్ ఆడేవాళ్లుమ్
ఆ షటిల్ కూడా బాగుంటుంది షటిల్ కూడా ఆడేవాళ్లు
ఆ అవున నా కి షటిల్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ రింగు రింగ ఆట ఎక్కువ ఆడేదాన్ని
ఆ
ఉ నార్ మల్కా ఇంకా ప్రీపబ్లిక్ డే కి ప్లస్ ఇట్లా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి గేమ్స్ పెడతారు కదా అప్పుడు అన్ని గేమ్స్ లో లో నేను పార్టిసిపేట్ చేసేదాన్ని
ఇలాంటప్పుడు అయితే రోజు అంటే ఫ్రైడే ఫ్రైడే పిఈటి పి పిరియడ్ అంటూ ఒకటి ఉంటుంది కదా అప్పుడు రోజు కబడ్డీ ఆడిస్తారు కబడ్డీ ఆడించినప్పుడల్ రోజు మోకాళ్లు దొరులు పోవడం చేతులు దొరూలు పో పోవడమో ఏదో ఒకటి గాయాలు అయ్యేవి
అవునండి అవే ఇప్పుడు మనకి స్వీట్ మెమోరీస్
అవును అంతే కదా
హు స్కూల్ లైఫ్ అంటే అది జీవితంలో మళ్లీ తిరిగి రాదండి అది కోనే తీసుకో బెస్ట్
స్కూల్ లైఫ్ లో ప్రశాంతమైన జీవితం ఏం టెన్షన్స్ ఉండదు ఏ వర్క్ టెన్షన్ ఉండదు జీవితం మింద టెన్షన్ ఉండదు
అవును కాలేజ్ అంటే మన మీద అప్పుడే ఆల్రెడీ ఒక ప్రెజర్ స్టార్ట్ అయి ఉంటుంది
ఆ
మనం బాగా చదువుకోవాలా మనకు మార్క్స్ మంచిగా రావాలా అనే టెన్షన్ ఉంటుంది స్కూల్ వరకు మనకు ఆ టెన్షన్స్ బాధ్యత్ తెలు ఏమి ఉండవు
నామాస్ స్కూల్ పోయినామా ఎంజాయ్ చేసినామా అంటే మేము ఎలా అంటే మాములుగా పిఈటి పిరియడ్ లాస్ట్ అవర్ ఉంటది అంతకు ముందు మ్యాస్ ఉంటది అనుకో మ్యాస్ అవర్ మ్యాస్ అవర్ ఎగ్గొట్టేసి మరి పీఈటి పిరియడ్ పోయే వాళ్ళం గేమ్స్ ఆడే కోసం హు ఖో ఖో కూడా చానా ఒకస్ సార్ రాణమ్మకు ఎన్సీసీ ఉన్నింది
ఒకే
ఆ ఎన్సిసి పోయినప్పుడు వాళ్ళు ఖోఖో ఆడిచ్చినారు అప్పుడు అప్పుడు కూడా మా టీమ్ బాగా విన్ అయింది
ఒకే అండి
ఆ ఒకే అండి